హలో
హలో హ్మ్ గౌతమ
అది నేను కనుక్కుంటాలే తన్ని కనుక్కొని చెప్తాను అవుతుది వాళ్ళు ఎందుకు రావట్లేదొ ఏమో సరలే కానీ ఏమో చెల్ అంటుంది రానంటుంది రాయగడ్కి ఓక
ఏమి
ఆమో మావయి డబ్బులు ఎతున్నాడంటే చేతికి మా అమ్మకి ఇవ్వట్లేదంట మరి ఏమో మరి నాకైత్తున్నాడు కదా మళ్ళీ మధ్యలో వదిలిపెట్టి వెళ్తే మళ్ళీ ఎవ్వడు అన్నట్టుగా అంటుంది
ఊహూ ఏమో మామ్మ వచ్చన్నంచి నీరసంగా ఉంది నీరసం ఉండనుంటుంది
ఎవరు మామ్మ
ఆ
ఆవిడ ఎందుకు అందులే నీరసం అనే సంగతి
ఆ అదే మొస్తడాంటండ మళ్ళీ ఇప్పుడు ఎలాగా అంటుందంట
ఆ
ఇందా నష్టం
సరే ఏ మావి గురించి ఆగుతుందో ఏంటి
ఏమనామ్మ నాకైతే దాన్ని కోసము దానికి ఎలాగ ఉందో గాని
హ్మ్
నాకు అసలు అది ఎందుకు ఉందని నాకు అర్ధమవట్లేదు
ఊ అదే
సరేలే మరి దాని ఇష్టం
ఉ అంతే ఎట్లాంది ఎండలో ఎండ వచ్చిందా రాలేదా ఏంటి
అ లే దు ఆ మేడమ్స్ అవే ప్రెజెంట్ కట్ ఎయ్యట్లేదంట ఇంకా ట్యూషనోళ్ళో చె త్రియే అక్కడ కూడా చెప్తున్నారు మరి ఇంకెందుకు ఈ ఎండలో ఎళ్ళి
ఆ ఔనులే అవును ఏ తమ్ముడెల్లాడా
పెడం
మరి వాడికి ఔతదా
ఉమ్ ఆడుకామ్మా ప్రైవేట్ కదా ఎల్లపోతే అమ్మో ఊరుకో సార్
ఆ
ఇంకప్పుడు సెకండ్ ఇయర్ కాబట్టి అసలు వదలట్లేదమ్మ
హ
అదే గ్యాస్కే ఇబ్బంది అయి పోతుంది అంట కదా వస్తదో లేదో అన్నట్టుంది ఆ
బుక్ చేద్దాం అదే ఫోన్ చేసి అన్నతో తెప్పించుకుందాం అనుకున్నాను కానీ నిన్న ఆయన ఫోన్ కలవలా
అమ్మ తెప్పించుకోని ఉంచుకో మళ్ళా తర్వాత ఇంక దొరుకు కుతుదో లేదో కూడా చెప్పలేమంటన్నారు
ఆహ అదే ఒకటి ఖాళీగా ఉంది బండ పెట్టాలి అది అ తెమ్మని చెప్పాలి చెప్తే అయిపోద్ది మళ్ళీ బంద్ అవుతుది అంటున్నారు కదా
అదే కదా ఏంటి హోటల్స్ కి ఆటిలకి ఇవ్వడం లేదు కోడన్ని
వాళ్ళకి మరి ఏమైపోతు
మరి ఏటో మరి ఇంకా తర్వాత తర్వాత ఏట వుద్దో తెలీదు ఇంకా ఇది కూడా వస్తదా దొరుకుతదా లేదో కూడా
సరేలే గాని వార్ జరుగుతుంది కదా ఆ ఆ వారు సివయర్ అవ్వ కుండా ఇప్పుడు జరుగుతున్నట్టుగా నార్మల్ గా జరిగితే పర్వాలా అదే సివి సివియర్ అయిందనుకో అప్పుడు అసలైన ఇబ్బంది స్టార్ట్ అవుతుంది
ఏంటే బాబా అన్నీ పెంచేస్ డు రేట్లు మొత్తం
అవును బాగా రేట్ల అయితే పెరిగినయిలే నిన్న నాకు నేషనల్ మార్ట్ బిల్లు నాలుగు వేలు అస్సల నాలుగు వేల నాలుగు వేల చిల్లరో ఎంతో అయ్యింది.
రైస్ రైస్ తో కాలిపా కాల
రైస్ కాదు. రైస్ సపరేట్ మనం ఎప్పుడు రైస్ అక్కడ తేము మాముూలుగా ఇ ఇక్కడ హోల్సేల్ కొట్లు ఉంటాయి. గాదా కిరాణా కొట్లు ఆ అలాంటి ఆటిల దగ్గరికి కి వెళ్ళి బ్యాగ్ తెచ్చుకుంటాం బ్యాగ్ కుందులే ఇప్పుడు ఏం కొనే బాధలేదు.
ఉహ్
ఒక పూట ఎలాగో చపాతియే గాదా తినేది. ఓ పూట చపాతీ ఒప్ప ఆ పూటా అన్నం. ఒక్కొక్కసారే అన్నం వండుతాను నైట్ లో సో అంత ఇబ్బంది ఏం లేదు గానీ ఈ ఉట్టి సరుకు కులకు మాత్రమే అక్కడ సరుకులు ఏం లేవు ఆయిల్ అవి లేవులే అయిపోయిందని తీసుకున్నా
ఉహ్
ఇంకా ఎప్పుడు ఫైవ్ లీటర్ స్కాన్ తీసుకుంటాను. ఈ సారి ఇంకా ప్యాకెట్లే తీసుకోమన్నాడు. దీప క్ సరే ప్యాకెట్ ట్లూ ఎలాగ డ బ్బ ఉందిగా డబ్బాలో పోసి ఉంచచ్ చ్చు లే అన్నట్టుగా ప్యాకెట్లు తీసు అంటే నేను కూడా ప్యాకెట్లే తీసు కున్న మరి నాలుగు ప్యాకే ట్లే తీసుకున్నా ఎక్కువ కూడా తీసు కోలా అదెం డు. వెరైటీగా అసలు అంత అంత అయినాయి ఏంటి బాకి ఏమున్నాయి అసలు అక్కడ అవ్వడానికి సరుకులేం కనిపియాట్లేదు కదా అంటాడు. ఈ ఆయన ఇ క్కడ డి మార్ట్ లేదు.
ఉ అవునవుండి
బాగా ఇబ్బంది డీమార్ట్ ఉన్నుంటే కొంచెం అంటే డీమార్ట్ ప్రైసెస్ దీనికి కొంత వేరియేషన్ కనిపిస్తుంది
ఆఓహో
వాడు చాలా నయ్యం ఒక రకంగా
ఊహు
ఆ అసలా డిమటే డిమట్ ఒక రకంగా అ అంటే అదే ఉన్ టె ఎంతో పెద్ద పెద్ద షాద్ నగర్ లో సి ఎం ఆర్ తెచ్చ డు విషాల్ మార్ట్ దేచ్చడు. ఇవన్ని దేచ్చడు గాని
ఆహా
ఉ అది దేత్తే అస్సలు బాగుండేది. మరి
ఏం అంట అమ్మా అన్ని పేరిగీ పోయిన అమ్మ చ
బాగా పెరిగినయి మరి అం అంతంతా అసలు అంతక మళ్ళీ ఇంకా నయ్యం కార్డు అదే ఇవి వి తింది వేరేవి కదా కార్డ్స్ అయ్యి ఉండడం మం మంచిదయింది లేపోతే ఇబ్బందే
ఓహో
ఏ చేతున్నారు బాబ్ ఓ అమ్మా
ఉ అన్నారం మ ఏళ్ళది ఏళ్లారు ఆఫీస్ కి ఆ ఉన్నారు ఊర్లోనే
ఆహ
ఉ
జనమత్
ఉ మధ్యాహ్నం వస్తా
ఉ చదువుతున్నాడా
ఉన్నడ
హ్మ్ ఇంట్రెస్ట్ పెట్ట
పెడుతున్నాడు లే
ఎవరిదాలదే రేపొద్దున్నే ఈ పిల్ల ఆల్ తమ కాళ్ళ మీద నిలబడాలి వాడ ఆడ కాళ్ళ మీద నిలబడాలి
ఆ ఆంటా
అదే మళ్ళీ ఏం చేస్తాంలే ఏమంటాంలే అనుకుంటే ఇంకంటి సంగతులు ఏముంది ఇప్పుడు చెల్లీ ఉంది ఏమన్న పని చేస్తుందా పాపం ఆపిల్లకి ఎళ్లి చేసుకోవాలనున్న ఉపయోగం ఉందా
అదే అదే కథ పా
హ్మ్ ఇదో నెక్స్ట్ మంత్ వస్తాను ఏడో తారీఖు చీ ఎనిమిదో తారీఖు కదా
ఏ ఆహా
అన్నయి పెళ్లి రత్నం పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి
హ్మ్
ఆ ఆయనది పెళ్ళి కదా ఇకా సరేలే సోమవారం ఆరోవ తారీఖుకి బయలుదేరి
హ్మ్ హ్మ్
ట్ నైట్ అయిపోద్ది దిగేతప్పడికీ
ఆహా
ట్రైన్ ఇక్కడి నుంచి
హ్మ్
ఏడో తారీఖు వెళ్తే నుూజబీడి వెళ్దొచ్చు
హ్మ్ హ్మ్
వెళ్ళి కనిపిచిచోచ్చే
అవునులే అక్కడ వరకు వెళ్ళిన తర్త ఇంకా బాగొదులే
కనిపించి
హ్మ్
ఆ ఇలా రిసెప్షన్ ఉందని చెప్ ప్తానన్నాడు
హ్మ్ హ్మ్
ఆ మళ్ళీ పెళ్ళి అంటే మళ్ళీ ఆ
అవునవును
ఆ ఎలా రిసెప్షన్ ఉంది బాగోదు వాళ్ళు వచ్చారు అన్నట్టుగా చెప్పి తీసుకెళ్ అంటున్నాడు మరి ఏమో ఏం చేస్తాడో ఏమో
హ్మ్మ్
ఎల్లి కనిపి చివచేతామ్
కా వస్తదికావాలా అనుకున్నా నేను ఇంకేంటి ఓహో వేనా బయలుదేరిపోతారున్నమాట ఆహా
టువల్ కి టువల్ థర్టీకి ఉంది ట్రైను
హ్మ్
ఇ అలాగ అదే పెళ్ళి అయ్యేటటికి ఎయిట్ ఫిఫ్టీ టటీన్కు ఎట్లాగా అంట పెళ్ళి అయిపోతుంది టెన్కి
ఆ బోన్స్ బయల్లోర్పోతారు ఇంకా
ఎట్లాగా
హు హు
ఒక్క నిమిషం హ్మ్మ్ ఈ ఆన్లైన్లో తెగ కాల్ చే ఇనా కట్ ఈ కట్ ఫోన్ మ ఫోన్
ఆన్లైన్
పిే ఒక్క నిమిషం మళ్ళీ
సరేస్ ఉ సరేస్